ఏం లేదండి మా పాప
మళ్ళా స్టాతు మీ పాప
ఆ మా పాప ఏమైనా ఏడుస్తూ ఉంటదండి
తెలివి
ఆ ఏం జేస్తామండి ఈమెని ఇగ రూమ్ లో యేసి తాళం ఏయాలండీ ఆ తిన్నామండి ఈరోజు మా ఇంట్లో రెంట్ కున్న వాళ్ళు కాలీ జేసారండి
అవున్ అయ్యో
కాల్ చేసిన వాళ్ళు కాల్ చేయక ఆ బాత్రూమ్ కుండి పగలకొట్టి రండి
అయ్యో అట్ల ఎందుకు పలగొట్టరండి చెప్పాలి కదా మీరు ముందే ఏం డ్యామేజ్ చేయొద్దని మని తి తీకోండి ఇప్పుడు వెళ్లి
అదేనండి చూస్తున్నాం ఇంకా వాళ్ళు ఇక్కడే ఉంటారు జనప్రియలో చూసినా
ఓహో ఎం కర్రీ ఓ ఏం కర్రీ చేసినరండి
మేమా అండి ఈరోజు ఏము వండినామండి కాకరకాయ కారంమండి
కాకరకాయి కరా
అవునండి కడుకో ఇంకా అండి మీ అదే కాకరకాయ కారం ఉందండి అన్నం మేము తినలేదండి మధ్యాహ్నం మా అక్క వాళ్ళ ఇంట్లో తిన్నాము అదే కారం ఉందండి ఇగ ఇంకండి మీరేం తిన్నారండి
ఏం చేసినారు ఎక్కడికి వెళ్లారు
మార్నింగ్ దోశ వేసినామండి కానే కాకరకాయ కారం చేసినమండి ఈ రోజు మా పాపని స్కూల్ కు పంపించేసినము మార్నింగ్ మా డప్ చేస్తే ఆఫ్టర్నూన్ ననే వెళ్ళి తీసుకొ
పెళ్లయిందా అయితే బా
ఆ అవునండి ఈవినింగ్ నేను వెళ్ి తీసుకొచ్చానండి ఇంకా మీరేం చేస్త తిన్నారండి
ఏం లేదండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామండి ఉ
ఇంకా అండి తిన్నారా అండి మీరు
తిన్నమండి మాది ఆలుగడ్డ అండి కర్రీ
దే
ఇప్పుడు ఎం వండాలో ఏమో మా అమ్మ వండుతాదండి ఎప్పుడు చికెన్ను బిర్యానీలు తినాలంటే పిస్తుంది అండి మాకు
తినండి చికెన్ మటన్ ఏం కాదండి ఇప్పుడు ఎండాకాలం తగ్గుతాయి కదండి రే చూడా
ఊకే తింటే పింపుల్స్ వస్తున్నాయా అండి
అటు తినండి ఇటు పింపుల్స్ కి ట్రీట్మెంట్ వాడండి ఏం కాదులే అండి పాటలు పాడే అమె లేదా అండి
పాటలు పాడే ఆమె ఇక్కడే వాళ్ళ కోడలతోని బిజీ ఉన్నట్లుందండి పాటలు పాడే ఆమె ఎక్కడ ఉన్నారు
పాటలు చాలా బాగా వాడుతందండి
ఏం పాట పాడా పలుకే బంగారమాయె పలుకే బంగార మాయనే శ్రివల్లి వెంకటేశ్వర్ స్వామి సాంగ్ గే పాడు రాజా పలుకే బంగారమాయె పిలిచిన పలుక వేమి కలలో నీ నామస్మరణ మరువ కలలోనే అండి కలలో నీ నామ నీ నామస్మరణ మరువ చక్కని తండ్రిపలుకే బంగారమాయెనే
మీరు మీరు భలే పాడుతున్నారండి పాటలయితే
ఓహ
సిగ్న సింగర్ అయిపోతారండి మీరు తొందరగా
పాడు తినేషవో
త్రీ ఇయర్సా కాల్ ఉందా కట్టైంద
త అంతఃపుర టననా వైర అది యేవ
నిది నిది మాయ ఓయమ్మో సింగర్స్ బానే వచ్చిరండి
నార్ లయ
ఉ
ఇ నోరు కాక్
తరండి దయ దేవుడు
చెప్పండి ఇంకా
ఇంకా ఏం లేదండి చెప్పాలండి మీరే అండి
ఆ లేవండి గి పనులవ్వట్లే వు
అవునండి మాకు కూడా అంతేనండి
బావుండి తప్పట్లేదు
ఇంకా అండి మీరు అపు ఎంతవరకు మాట్లాడారండి కాల్స్ హలో ఎం తవరకు మాట్లాడారండి కాల్స్
మయి టెన్ అయినా అండి ఇంకా టెన్ ఉన్నాయి
అయ్యో అవునా అండి పర్లేదులేండి మాది ఇంకొకటి మాట్లాడితే అయిపోతుదేమోండి ఒకటో రెండో ఉన్నట్టునాయి అండి
ఓహో అండి ఇంకేందండి ఇ అయిపెందండి మీది
ఇప్పుడు మాట్లాడాలండి ఒకట రెండు
మాట్లాడండి మీ ఎంతసేపు అయిపోతుంది
ఉమ్ అంతే అండి ఇంకా అండి ఎటన్న ఏళ్తున్నారా సమ్మర్కి
ఆ రేపు సాటర్డే కదండి ఎక్కుకే అలెస్ సో ఫ్లావర్స్ కొబ్బరికాయలు తెచ్చుకోవాలండి పెయింటింగ్ చేస్తాం కదండి ఫ్యాన్
ఓపెన్ చేస్తారా అండి ఇగా మిషిను ఆ చెయ్యండి ఇంకా అండి చికాఅండి లేదండి నిజం చెప్పాలండి ఏముందండి ఇగ సాయంత్రం పనులు స్టార్ట్ అండి
రేపిక్కడ ఎప్పుడు అండి పూజ రేపు స్టార్ట్ చేస్
మేము సా ఫ్రైడేనేనండి ఇంకా
సాటర్డే చేయరా అండి
ఇగ ఏం చెయను అనుకున్నా అండి అయిపోయిందాండి ఇగ ఏంజేయల
అవునా అండి చేయాలే అండి
మూడ్ అప్సెట్ అయిపోయిందం
ఎందుకండి ఏమైనా అంత బాధ ఏం వచ్చిందండి
ఒకటి అనుకున్నానండి అది కాలేదండి తెలిసింది కాదని పెంచింది అండి కొంచెం
అదని తెలిసిందా అందుకే చెయ్యరా ఇగ
తే చేయను అండి చూద్దాం చేస్తామేమో కాని చూద్దాం లేండి ఇప్పుడు
సరే అండి
ఇంకా అండి
ఏం లేదండి ఏ సరిగ్గా
ఏంటండి
ఏ పని సరిగ్గా అవ్వట్లేదండి
అవునండి ఇవన్నీ సగం సగం లోనే బిస్కెట్ అయిపోతున్నాయండి
ఏం చేయాలో ఏమో అండి
ఆ ఏదో శని ఉన్నట్టుందాండి మీద ఏదో శని ఉన్నట్టుందండి మీద
అవునండి
మ్మ్
ఎం చేయాలో ఏమో అండి
ఇంకా అండి పార్క్ వెళ్తారా అండి ఈ రోజు
ఈ రోజేనాండి ఆల్రెడీ సిక్స్ అయిపోయింది వెళ్తే ఇంకా రేపు వెళ్ళాల్లి అండి
అవునా అండి
మీరు వస్తారా అండి
రేపు ఎల్లుండి కుదురతదో కుదరదోనండి చూడాలి
ఎందుకు అండి
ఎందుకంటే మా హస్బెండ్ కి ఇంట్లోనే ఉంటాడండి ఇక
అయన ఉంటే ఎందండి
ఏమో నండి ఇగ అతేనా
పారక్కి టైం పాస్ అవుతుంది
ఆ చూడాలండి ఇక
చేసుకోవచ్చండి
మ్మ్ అవునండి ఇంకా అండి
అదే అండి ఇగ చెప్పాలి లేదామ అనుకుంటున్నారు ఇంకా
మరి రేపు వెళ్తారా అండి మీరు పార్క్కి
ఆ వెల్తమండి
ఆ వెలాండడి పార్కి మరి వెళ్తే మంచి ఉంటుంది కదా అండి అయినా మా అత్తమ్మని పిలిచినామంటే కదా అంటీ ఎందుకు ఆహా అదే అడిగింది నిన్న చెప్పండి ఇంకా అండి
ఆ
ఇంకా చెప్పండి మిమ్మల్ని
ళ్తే వెళ్తామండి లేకపోతే లేదండి
వెళ్ళండి ఏండి పార్క్ లో ఉయ్యాల బలే ఉం దండి ఫ
ఆడ సాంగ్ వాడితే అందరు వెళ్ళిపోతారండి పార్క్ లో నుంచి ఇంకా
అండి మంచి సింగార్స మేరు అట్లా చేస్తారు ఏంటండి
నేను
ఏ సింగర్స్ అండి. మీ సాంగ్ కిడ మేము పడి చచ్చిపోతున్నాం అండి.
అయ్యో అ ఏంటండి మీరు మరీ అంత పొగుడుతురు
ఆ అవునండి చెప్ మరి ఏం చెప్తాయి
ఏం లేదండి
ఇంకా అండి పలగొట్టి నాంటంద ఉ పలాగ కొట్టారా ఆ చెప్పండి ఇల్లే అద్ర ఒోతాయిపోతది అని చేస్తుంది అంతే మరి అంతానం బగిలినప్పుడు అప్పుడు కడు కడుయిరుగా ఇంట్లో కూడా అంటే వచ్చినప్పుడు అ తర్వాతనా చూపిస్తాడు కదా అంత వాగిలి ఉంది ఎవ్వడు ఉన్నాడు గట్
మీ ప్రస్తు ఉన్నారండి
ఎందండి ఏందో అండి మాక్ కు ఎవడో ఒక్కడొస్తాడు అండి తల్
అదే అండి అందుకోసమే
ఫ్యామిలీ తీసుకుంటే పెద్ద తల నొప్పి అండి ఉమ్ అవి రెండు ఫ్యామిలీ అండి రెండు మళ్ళా మూడు ఫ్యామిలీలు అయినాయండి మా పెద్ద తలకాయ నొప్పండి ఉం అవునండి చూసి తీసుకునేది ఉంటిమి వాళ్ళ విషయంల సరే
బాయ్
ఆ ఓకే అండి బాయ్ బాయ్